హలో హలో చెప్పండి ఆ మ పడతాంది.
ఉ మీది మీరు చదువుతున్నది గ్రామంలోనా, నగరంలోనా అండి,
మేము చదువుతున్నది గ్రామంలో అంటే మా కాలేజీ గ్రామంలో ఉందండి,
గ్రామం అంటే ఏంది, నగరం అంటే ఏంది
నగరం అంటే పట్టణం
ఇది పట్టణమే కదండి మీరు చదువుతున్నది, మదన్పల్లి అని చెప్
మదన్పల్లి కాదండి, అంగళ్లు
ఆ అవునా
అంగళ్లు అనేది గ్రామమే కదండి పట్నా పట్టణం
ఓహో అలా చెప్పారా అండీ అయితే బాగుందా అండీ మీ కళాశాలలో
ఆ బాగుందండి, హు బాగుంది బాగా చెప్తున్నారు. బాగా చదువుకుంటున్నాం,
వా
ఉ
మీ గ్రామంలో చదువు ఎలా ఉంది.
చాలా బాగుంది అందరికి బాగా చదువు చెప్తున్నారు అందరు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి మా కాలేజీ లో చదివిన వాళ్ళంతా ఉన్నత ఉన్నత స్థాయికి పోతున్నారు. మా మా అన్న వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటూ మంచి, మంచిగా ఉన్నారు. మీర ఎక్కడ చదువుతున్నరండి,
నేన నేను నేను తిరుపతి లో చదువు తున్నానండి
తిరుపతిలోనండీ మీ తిరుపతి లో చదువు ఎలా ఉంది ఎలా చదువుతున్నారు, మీ
మా తిరుపతిలో తిరుపతి అనేది నగరం అండి
తిరుపతి అనేది పట్టణం అండి
ఆ అంటే ఇప్పుడు నేన్ ఏం చెప్పినానండి మీకు
ఆ
నేన్ గ్రామం అని చెప్పినా, నగరం అని చెప్పినా.
హ్మ్ మా నేను మా కాలేజు గ్రామంలో ఉంది, మీ మీరు ఎక్కడ చదువుతున్నారంటే తిరుపతిలో అన్నారు. తిరుపతి అనేది పట్టణం కదా, మీ పట్టణంలో చదువులు ఎట్లా ఉన్నాయి.
అంటే నగరం అంటే మీర్ రు ఏం చెప్ నారు సిటీ అన్నారు తిరుపతి సిటీనే కదా.
అండి గ్రామం, పట్టణం గ్రామం అంటే పల్లె పట్టణం అంటే సిటీ అని
ఆ నగరం అన్నా కూడా సిటీనే కదండి. మ్మ్ టీచర్లు ఎక్కువగా ఉంటారండి మా నగరంలో. ఐ మీన్ ఆ అదే మహ కళాశ్ శాలలో మాకు లైబ్ బ్రరీ సదుపాయాలు కూడా ఉంటాయి ఆ ఇంకా చాలా చాలా ఉంటాయండి. మేమే చదువుకోము ఊరికే తిరుగుతూ ఉంటాము, పట్టణం కదా ఎవర్. పట్టించుకోరు
ఎవరు పట్టించుకోకపోవడం ఏందండి మీకు ఉండాలి, చదువుకోలా బాగుపడాల అని ఒకరి. చెప్పు ఇప్పుడు మీరు బీటెక్ చదువుతున్నారు కానీ. తం ఒకర్ చెప్పే అంత ఉండ కూడదు మీరే తెలుసుకోవలో, ఏం చదవాలో, ఎక్కడ చదవాలో, ఎంత చదవాలోది. ఏం చదివితే ఎంత అని మీరు తెలుసుకుొని చదువుకోవాలండి.
చదువుతామండి మాకు ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. రేపు మరునాడు ఇంకా కొన్ని ప్లాన్స్, ట్రిప్స్ ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత్. తా ఆ ఇంక ఎక్సామ్ వ వచ్చేస్తాయి మాకి ఆ ఎగ్జామ్స్ అవి అన్నీ అయి అయిపోయిన తర్వాత కొన్ని సెమ్ ఎగ్జామ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఉంది, ఆ ఇంటర్న్షిప్ టూ మంత్స్ ఉంటుంది, ఆ టూ మంత్స్ లో ఏమైనా చదువుకోవాలని.
హ్ టూ మంత్స్ లో ఎంత చదువుతారండి ఇప్పటి నుంచే మీరు. కో గాగ్ ఆ రోజుకు ఒక గంట సమయం అన్నా, కేటాయించి కొంచమన్నా ప్రిపేర్ అయితే కొంచెం హెల్ప్ఫుల్ అయితది, ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ సరే ఇప్పుడు మీకు టూ డేస్. అంటే రేప్ ఎల్లుండి ఆ ఎల్లుండి మీకు ఏదో ప్రోగ్రామ్ అన్నారు, ప్రోగ్రామ్ ఉంటే ఏమండి ఏదో ఈవినింగ్ అలా ఉంటది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగానే ఉంటారు కదా.
హూ మ్
ఆ అప్పుడు చదువుకొని, చదువుకోవచ్చు కదండి, ఏం చేస్తారు. మళ్ళ నెక్స్ట్ రోజు ఎట్లు ఇంకా అమ్మన్నాడు అమ్మన్నాడు మీకు మేబి శనివారం శుక్ర ఆ శుక్రవారం, శనివారం అట్లా మూడు రోజులు కలిసి వస్తది. ఆ మూడు రోజులు చదువుకొని, మళ్ళా అప్పుడప్పుడు ఒక గంట గంట చదువుకున్న మీరు. హ్మ్
చూడాలండి మో
అ న మంచిగా చదువుకొని, మంచిగా ప్రిపేర్ అయితే కొంచెం తెలుసాదండి, అప్పుడు మీరు అన్ని ఒక రె రెండు నెలల్లోనే మీరు అన్ని చదివేయాలి అంటే కానిపనండి. ఏమంటారండి
ఆ ఏందండి
ఎవరండీ
మనం కార్య యాప్ లో ఉన్నామండి
ఆ
ఇంకా అంటే మీకు గ్రామంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కదండి
ఊ నండి ఇక్కడ మాకు అంతా ఇట్లా ఒక గ్రామంలా ఉ అలా మేము అలా సాయంత్రం అలా కాలేజ్ అయిపోగానే మేము అలా ఫ్రీగా కొంచెం మళ్ళ వాకింగ్ గా అాలా పోయి తిరిగేసి వచ్చేస్తామండి బాగుంటాది ప్రశాంతంగా పట్టణంలో ఆ ఆ వాహనాలు అన్న తిరగడం వల్ల కొంచం మైండ్ అనేది రీలా ఆ రిలాక్స్ కాదు ఇట్లా మా గ్రామంలో ఇట్లా సాయంత్రం పూట అట్లా తరిగి ప్రశాంతంగా వచ్చి మళ్ళా ఈవినింగ్ ఆ సాయంత్రం అళ్లా వచ్చి చదువుకుంటే బాగా హ్యాపీగా మన మైండ్ మైండ్ కి చదువు అనేది బాగా ఎక్కుతాదండి
ఆహా
హ స
ఆటో స్థలం ఉంటుంద
ఇంకేం చెప్పండిండి
ఆటస్థలం
హమ్
ఆట స్థలం ఉంటుందా
ఆ మాకు మేము గేమ్స్ ఆడతామండి క్రికెట్ వాలీబాలు ఇలా మేము సాయంత్రం కాని ఇట్లా ఆదివారాలు అప్పుడు మేము ఇట్లా క్రికెట్ వాలీబాల్ ఆడతాం మీరే ఏ ఏ గేమ్స్ ఆడతారండి
నేను కబడీ ఖోఖో క్రికెట్ టెన్నికాయిట్
ఆ
ఆ త్రో బాలు ఒకసారి వాలీబాల్ ద షెటిల్
ఇ అన్నిీ ఆడేటట్టు ఉండాలి కదండి మీకు ఆ లే
నేను ఒక్క ఫుట్బాల్ తప్ప ఇప్ప అన్ని ఆడేసినండి
ఏమండి ఫుట్బాల్ ఏం పాప చేసిందండి అది కూడా ఏముంది తనడం
ఫుట్బాాలు హాక్ ఫుట్బాలు హాకీ ఇవి ఇవి ఆడలేదు అంతే అండి మిగిలితా అటువన్నీ ఆడేస్త
శేట్
మీరన్నీ ఆడేసన్నారా
అన్ని అడలెం మేం అంత మది మాకు అంత పెద్ద పెద్ద గేమ్స్ అన్ని మా కాలేజీలో పెట్టరాండ్డి ఏదో చిన్న కబడ్డీ వాలీబాలు క్రికెట్ ఇలాంటి ఒకటే ఉంటాయండి మది గ్రామం కదా అంత పెద్ద పెద్ద దానికి కావల్సిన కిట్లు అవన్నీ మా దగ్గర ఉండవాి
అవునా అవును ఆ కోచింగ్ సెంటర్లు అట్లాంటివి ఏమి ఉండవా మీరు ఏవైనా నేర్చుకోవాలంటే
కోచింగ్ సెంటర్లు ఏమి ఉండవుండి అదనా కాాలంటే కాలేజీ లోనే నేర్పిస్తానండి మాకి బయటకి పోవాల్సిన అవసరం లేదండి ఏదైనా కావాలంటే మేము సోషల్ మీడియాలో ఏవైనా తీసుకొని చదుకోని ఉన్నా అని చదువుకుంటామండి ఫ్రీగా ఉన్నప్పుడు లేదంటే యూట్యూబ్గా ఏదైనా రిఫరెన్స్ గా తీసుకొని దాంట్లో ఏదైనా నేర్చుకోవాలా అనుకుంటే దాంట్లో చూసి నేర్చుకుంటామండి
ఆహా
ఇంకా ఏదైనా కావాలంటే లైబ్రరీకి వెళ్ళి అక్కడ బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ తీసుకొని చదువుకొని రాసుకొని అదా
చదువుకుంటారా మీరు బుక్స్ తీసుకొని
ఆ చదువుకుంటామండి అంటే కొంచెం లైబ్రరీకి పోము ఎప్పుడైనా పోయినప్పుడు అలా తీసుకొని చదువుకుంటాము ఇప్పుడంటే మొబైల్ ఉంటాది కాబట్టి ఏదైనా మొబైల్లో కొట్టి మొబైలోనే తెలుసుకుంటాం అందుకని ఎక్కువ పో పోయేది లేదండి లైబ్రరీ కి
ఆహుమ్ పెద్ద లైబ్రరీ లా చిన్న లైబ్రరీనా
పెద్దగ ఉన్నాయి చిన్నగ ఉంటాయి ఉండయి అండి రెండు మూడు లైబ్రరీలు ఎక్కడ కావాలంటే ఎక్కడ కుర్చొని చదువుకుంట
మీరు నాకేం మనా ఎలా చదువుకోవలేమే అని చెప్తారా కాస్త
ఏల ఏం లేదండి మీరు ఏం కావాలనుకుంటున్నారో మీరు ఏం చేయ్యాలనుకుంటున్నారో అది ఒక గోల్ గా పెట్టుకొని దానికి మనం ఏం చదివితే బాగా ఉంటామో అవి మీరు ఒక ప్లాన్ వేసుకొని మంచిగా ఒక ప్లాన్ అను ఒక టైం టేబుల్ తీసుకు దానికి ఫాలో అయితే మీరు మీ గోల్ ని అచీవ్ చేస్తారండి
ఆహుమ్ సరే అండి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి